హలో ఆ అదే లే అబ్బాయిలం అబ్బాయిల పేరెంట్స్ అందరికి చేపి సినిమా చేశాడు ఇంకా ఆప్సెంట్లు ఒప్పుకోడంటమే అందా రావాస్ ఇంగ అంట ప్రతి రోజు లిస్ట్ తీస్తారంట రాణాలకి ఫోన్లు చేస్తారంట
అ అవును పర్మిషన్ తీసుకుంట్రూ ఆయన కూడా చేస్తారా ఆ
ఏస్ కలర్లయితే బయట ఉంటే పర్మిషన్ తీసుకోవడం తెలీదా పర్మిషన్ తీసుకొని పోవాలని తెలీదా అట్లా ఎట్లా పోతారు మీరు ఏదన్నా ఫోన్ చేస్తే మేము డేస్ కాలార్ అంట్రెంది పర్మిషన్ తీసుకుంటే వేసుకలరే ఎత్త పోతారు ఇళ్ళకి ఏమా మాత్రం తెలీదా అనిట్టారు మిమ్మల్ని డేస్ స్కాలర్ అయినా హాస్టలర్స్ అయినా ఎవరైనా ఎగ్జామ్ కు బ్యాచ్ అయినా ఎగ్జామ్ కు పోతున్నా ట్లీ వళ్ళు నా పర్మిషన్ తీసుకొని నేను పర్మిషన్ ఇస్తేనే పోవలా
అబ్బ
షూ వేసుకురా పైన ఐడి కార్డు వేసుకురా పైన యూనిఫామ్ వేసుకురా పైన ఒప్పుకునేది లేదు
ఆ
చెప్పాడు
ఊ
ఈ రోజు అదొక పనంగా మీ లాంగ్ ఆప్సెంట్ మీ పేర్లందరియి రాపిచ్చుకొని
ఆ
నీకు ఫోన్ లు చేస్
అవును చేసినడు నాకి చేస్తే అబ్ నేను ఎత్తలే
ఊ
ఆయన చేసినా మమ్మల్ ట్రేహణ చేసింది ఎ ర్రేనా చేసింది ర్రహణ అని అడిగింది అంట ల్యాబ్ లో ఫోన్ చెయ అని అడిగితే ఆ అమ్మాయికి జి మాట్లాడతము అంటే సరే అమ్మాయి పేరెంట్స్ మెంబర్ ఉందని మా నాన్నకు చేసిండంట అతను నేనేం చేసినా నేను లిఫ్ట్ చేకున్నా మా నాన్నకు నెంబర్ ఇచ్చిన నాన్న నువ్వే నువ్ ఇట్ల ఒత్తని చెప్తే ఏమన్నాడంటా మా నాన్నకు అవును సార్ మనం మాట్లాడుకునేకి బానే ఉం అది బాగలేదు ఓకే ఆ అమ్మాయి కాలేజ్ ఓపెన్ అయినప్పుడు కూడా చాన్ రోజులు రాలేదు అని చెప్పినడ అంట అంటే అవునా అప్పుడు శ్రీశైలం బయనాం రాలేదులే ఇప్పుడు హెల్త్ బాలేదు అంటే అవునా స్ సర్లేండి అన్నాడంట మనం మాట్లాడుకోనికి ఓకే అటనన్స్ అన్నాడంట అంటే మేం పిలుస్ తరత మాట్లాడుతాం లే అన్నాడంట మా నాన్న సరే అన్నాడం
ఊ
ఆ
సార్ నీకు వార్నింగ్ ఇచ్చాడంట కదా
ఫ్యామిలీ ప్యాక్
మ్
ఏమని
మెహనా అంటుంది సానియ కి వార్నింగ్ ఇచ్చారు అది ఏమని నేను అడగలా.
అదే రెహ సానియ కూడ చేసినారని చెప్పింది ఇంగేం చెప్పిందో చెప్పలా.
ఆఁ అంత చెప్పదు అయింది అనీ వీళ్ళనీ అడగలే ఇంక, అందరు ఉదయం రాపిచ్చు కున్నారు రాంగ్ ఆప్సెంట్, ఏందో మరి ఆప్సెంటోళ్ళను మరి ఏందో ఎప్పుడు ఆప్సెంట్ కానట్టు కాలేజీ లో, ఇదే ఫస్ట్ టైం జరుగుతున్న ఈ త్రీ వన్, త్రీ టూ లోనే ఆప్సెంట్లు పడుతున్నట్టు బిహేవ్ చేస్తుండ్రుమే!
అదే కదా!
అసలు ఇప్పుడు వరకు అసలు, అప్పుడు వరకు అసలు మనం ఆప్సెంట్ పెట్ట్లేదా?
అదే కదా ఎన్నిసార్లో ఆఁ అదే కదా అందరు వస్తుండ్రా ఇంగ బాయ్స్ అందరు వస్తున్నరా అయితే రోజు
రాకే కదా ఇర్పంతా.
ఆఁ
ఇరవై మంది రావట్లేదంట వజ్జులా
టోటల్ బాయ్స్ గర్ల్సా?
ఆ
ఆ హాఁ
అది ఎప్పుడు ఉండేది ఇదేం కొత్త కాదు.
అవును
మరెందుకు మరి ఇంతలా అని రెచ్చిపోతుంది మేయ్ క్లాస్లు ఎగలు కొట్టి రూమ్లల్లో ఉన్నది ఎన్నిసార్లు.
ఎన్ని సార్లు ఉండలే ఏం కథా
ఆడ ఏమన్న ఉండే వాళ్ళమా.
అస్సలు ఉండేవాళ్ళం అప్పుడేం రాల మ్మ్
రెచ్చిపోయి గిచ్చిపోయి పిచ్చి పట్టిస్తున్నర్మే తల్లా ఎందుకురా జాయిన్ అయ్యాము అన్నట్టు చేస్తున్నరు మేయ్ ప్రామిస్గ
అదేదెదె
టార్చరు టార్చరు
హ్మ్
మ్ ఏమో టైం లేదంట్రు ఓ పక్కా క్లాస్ చెప్పడు అసలు క్లాసే చెప్పడూ
ఆఁ
పొద్దున్నే సరిపొద్ది, పొద్దున్నే సరిపొద్ది ఇ ఇప్పుడుకి మూడు సా ఇప్పుటికి నేను ఆయన బోయి ఇప్పటికి ఆయన క్లాస్ల్ లకి ఏడు క్లాసు లో అటెండ్ అయితే
ఆఁ
ఒక క్లాసు కూడ చెప్పలేమే, ఒక్కటి ఒక్క క్లాసు కూడ ఇన్లేమే ఏడు క్లాసులు అన్ని సోదే.
మ్మ్ ఇంగ సోది చెప్పనికే మళ్ళీ పెద్ద ఈయన ఎచ్చులూ
ఎట్లా తిడుతుందంటే అమ్మా తల్లే, ఏదో పద్ రహిను గాకా ఏదో ఎందుకు ప్లేస్మెంట్స్ తీసుకొస్తున్నారు లే ఇప్పుడు మన సీనియర్స్ కి
అబ్బో
తీసుకొచ్చారులే ఆయనని ఇంటర్వ్యూలో అయి జరిగింది. ఎన్ని మెయిన్ కయేసి నన్ను ఎందుకు మెయిన్గా ఏసుకున్న అనుకుంటున్నవు చెప్పు అంటుండు నన్ను. నేనేం ఏం చెప్పలి మే మెయిన్గా ఏస్ దేనికి ఏసిందని జెప్పాలి
అదే కదా
ఆయన కాడ అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి ఏసిండంట, అది చెప్పాలంట నేను.
ఆయా బ్బ
న విదర్స కుండన్న
ఆడ మగ్ళ్ళ ఎవరు లపోతా ఆయన నకి ఇంక ఎవరు నేస్తస్తున్నారు్ చెప్పు
అస్దిే కదాంగా ఆయనగాసిఊర్నే తప్పలే
మోగొల్లు లే ఎవ్వర్లేరు ఆయనే కదేయ్యాలి లేడు కనిపి యట్లా అయినా కాలేజ్ లోనే
వెళ్ళిపోయిండెం ఏమన్నా
డా బెం కనిపి ఎవరు కనిపిపోతు నింగా ఇంకవనా నువ్వు కానీ అనాల్సిస్తానంటే ఇన్ని పక్క నుే అనాల్సిినేసేవాళ్ళు నాగేశ్వరరావు సార్ అంటే వీళ్ళిద్దరిని పక్కనకి నాగేశ్వ ఇద్దరు ఒక సారి చేసేవాళ్ళు వాళ్ళు ఎవరూ లేకపోతే నిన్ను కాకపోతే ఇంగ ఎవరిని వేస్తారు నా కిదిగో నాకు అనుకూలంగా ఉంటే ఎంతైనా హెల్ప్ చేస్తా నాకు రివర్స్ అయింది అనుకో పట్టించుకోను
హ
పేరెంట్స్ బాయ్స్ పేరెంట్స్ అంట వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నాన్న మా పిల్లోళ్ళు చదువుకోవాలి సార్ వాళ్ళు జాగ్రత్తగా చూడ మంటే చూస్తరంట మా పిల్లోల్లు అవసరం అయితే చదువుకో పనిలేదు వాళ్ళు ఎట్ట తిరిగినా నో ప్రాబ్లమ్ అంటే వాళ్ళకి ఫుల్ ఫుల్ అటెండన్స్ వేస్తడంట
అవునా
చిప్పుకోవడంట వాారు రాకపోనా
అబ్బా యా పేరెంట్స్ అనే చెప్తారా మా పిల్ల్లోడుకి పనికి రాలేడు సార్ ఏమనాకండి అనీ
వీళ్ళే ఫోన్లు చేసుకుని వాళ్ళ నాన్నొలకి చెప్పు
చెప్పుకోవాలమ్మ నాన్న ఇట్ట అనండి నాన్న అట్ట అంటే అటెండెన్స్ వెస్త డంట అని చెప్పుకోవాలంట
హమ్
నాకని మండిదనుకో మీ పేరెంట్స్ అంటా కాలేజీ ఎగ్గొట్టిన రా పోయినంటే మన పేరెంట్స్ వచ్చి కాలేజీకి వచ్చి మాట్లాడి మనల్ని తీసుకునిపోయేదాకా ఆయన పంపిడంట
అబ్బా
మ
ఇప్పుడు ఈయన నన్ను ఏమంటడో నాకు భయం వేస్తుందిమే ఇప్పుడు ఆయనకు ఫోన్ చేయాలా ప్రిన్సిపాల్ కీ
మీ నాన్ చేత చెప్పినె
మా నాన్న ఇప్పుడే ఫోన్ చేద్దాం ప్రిన్సిపల్ కన్నాడు అంటే రేపు ఏమంటాడు ఆయన కానీ భయమేస్తుంది
బాలేదు నీకు డెంగ్యూ వచ్చింది నువ్వు హాస్పిటల్ లో జాయిన్ అయ్యి న్నావు ఇప్పుడు ఆయనెమ్ చేస్తడు ప్రన్సిపల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉంటే
అదే
వచ్చి హాస్పిటల్ నుంచి లాక్కుంటాలేదు హాస్పిటల్ రక్ రక్త కణాలు తగ్ బ్ల బ్లడ్ సెల్స్ లేమంటా సార్ ఆయ
ఆ బ్లడ్ ఇన్ఫెక్షన్ది బ్లడ్ ఇన్ఫెక్షన్ స్త
ఆ అయింది తగ్గిన అంట హాస్పిటల్ లోనే జాయిన్ అ జాయిన్ చేయమంటే జాయిన్ చేసున్నాము ప్రెజెంట్ ఒక ఫోర్ డేస్ చేయమంటే అస్సలు హెళ్తే బాలేదు మా అమ్మాయికి ఇప్పుడ అల్లా రాదు అని చెప్పమను మిడ్డు అంటుండే మే మళ్ళీ
అదే కద మే మండే నుంచి ఎట్ట మే
మళ్ళీ మీడ్డంటే నువ్ ఇప్పుడు ఇది ఇంతలా బెడ్ మీద ఉన్నమ్ మీ ఎట్ట వచ్చింది అంటడు ఆయన
అంతది
ఇంకా బిడ్ మిడ్డు కరెక్ట్గా అ పల్పడి మిడ్డు కరెక్ట్గాని చెప్తే కదా
ఆ అదే కదా ఆయన ఇప్పుడు అది ఉంది కదా సప్లయస్ ఉన్నాయి కద బాయ్స్ సప్లయస్ కీ పోతారు ఎవరు ఎట్టల రాస్తారు
నిన్న ఈరోజుమన్నాడు లాస్ట్ వచ్చే తప్పుడు మిడ్డు మిడ్డ అయినా బాగా రాయండి మిడ్లో చెప్తాను అది ఇద అన్నడా
హ
నువ్ మిడ్లో బాగా రాయమంటివి
ఆ
ఆ నువ్వు మిడ్డు అప్పుడు చెప్పమడానికి ఎవరు అడగలేపోతున్నా తితా ఉడువు అడుగుతుంటే ఏం అడిగినా ఏం దిని భయపడుతుండ్ర మిట్టె ఆపు సారని టైం అయిపోయినా కూడా టైం అయిపోయిస్తారని కూడా ఎవరు చెప్పన
ఏం తిరుతాడు నన్న అటు తిరుతే ఏం చెప్తాడు కామ్ గా ఉంటారు
కావాలన్నా భయ అయిపోయింది వాటకు బావాలన్నా భయయిపో రెండు పిర్లు కంటిన్యూ చేస్త బ్రేక్ కూడాడిగిపోయా
ఆ
చంపిందిలేమే తల్లి రెండు నలభై నుంచి నాలుగు నలభై దాకా చంపాడుమే
ఓ అమ్మా తంగలి
అసలు గ్యాప్కుండా నూర్ చ
ఇడ మనుష్య పజన తల్లి
అమ్మా చిన్న జూపిలామె రోస్ల్ల బీడి అయ్య ఇప్పుడు నేనేంటో తెలిసిన దానికి ఏం తెలియలరా నువ్వ అంటే ఇంతకంటే మించు వాలని చూసి వచ్చిన మనకు
అదై అదే నిజ్ం ఎందుకైనా అంత రెచ్చి
మె నా తెలిసి అనాలసిస్ సార్ కంటే నేను పెద్ద తోపు కదా ఆయన ఆయన ఎన్ని కంటిన్య మధ్యానం దాక కంటిన్యూ చేసింది లేదా మనకి
అదే కద మస్తుగా
వద్దనకుండా కంటిన్యూ చేసేవాడు ఆయన పెట్టినట్టు ఆయన పై తిట్టినట్టు ఎమ్ ఇదే కాదు మే ఇంటర్ లో చూసి రాలేదా ఆ మేము పిటీసీలో చూసొచ్చినేటి దిక్కాలో చూసొచ్చినాము మే ఇలాంటి వాళ్ళని ఇలాంటి వొళ్ళు భయపడితే భయ నా ఇంటర్ లో బిహేవ్ చేసినట్టు నా దగ్గర బిహేవ్ చేస్తున్నావా అంటాది నైనా న నేను ఎందుకు చేసుకుంటా నీ దగ్గర అనుకున్నా
ఆ లేేసినాడు వాడు
అబ్బా చిన్నగ చేయలేదులేవే వజ్జల నువ్వు గానీ ఉండింటే ఈ రోజు ఏందమ్మా ఈ
అదేగ తల్లి హమ్
రెచ్చిపోయి ఆ సానియా ని కూడా వస్తావొ రావొ ఏదో అడిగాడంట రాకపోతే ఏదో ఏదో అన్నాడనే అంటున్నారు ఇంకా క్లారిటీ తెలీదు ఆయిమ్మిని అడగాల
ఆ ఆ ముంది ఒక రోజు ల్యాబ్ లో ఎదురిచ్చిందంట షూ ఏదో యాప్రాన్ ఏసుకోలేదని
సేమ్ అదే ఇ్యడు జరిగింది నల్లు కూడా ఒకదలిటింది ఆయన ఆయనకి మద్ద్య మార్పుందంటా కానీ ఇది గొడవ జరిగింది కదా వదలాల అనుకుంటున్నాం
ఆ
మిగత మధ మరుపుంటిది అట్ట మడిచిపోద్దులే కాగానీ ఆ మరి మర్చిపో ల్లే
రెండ్రోజులు కోపంగా ఉంటడు తెల్ల రేపు యల్లుండి అంతా సోమవారం నుంచి కొంచెం తగిద్ది ఇమ్ ఇంగా సంవత్సరాలు సంవత్సరాలు కోపంగా ఉండ్లేరు గదా
ఏముండలేర్లే
కోపంగా ఉంటే నేనేం చేస్తా నేన్ నేమ్ జయలెన్ తిట్ట్తే తిట్టుకుంటడు నా ఈ రోజు తిట్టిన్ దానికంటే పోద్ది నాకు పాత గుణశేఖర్ ఆయన చేసిన అప్ పెద్ద అప్పుడు ఎంత గొడవ జరిగింది అంతకంటే ఇలాంటి ఏం నాకస్సలు లెక్కే కాదు వాటితో పోల్చుకున్నప్పుడు, వాళ్ళతో పోల్చుకుంటే ఇది అసలు లెక్ ఏం కాదు, చెయ్యనిదానికి ఎప్పుడెన్నో మాట్లు పడ్డా, ఇదొకలెక్కా. తనిపిస్ మా ఏంది మే నువ్వు, నీకెందుకు మే కామ్ గా ఉండొచ్చుగా, నీకు భలే నోటుదూల మే అంటుంది మల్లీ నిజమే ఏమ ను నువ్వు, ఎన్ని సార్లు వాళ్ళ దగ్గర మాట్లాడే కంటే దగ్గర కొంచెం తక్కువనే మాట్లాడ నువ్వు చాలానే. మరి ఆయన ఎంత సీరియస్ అయ్యిండో, ఆయన సీరియస్ నేను ఆయనకి నచ్చలేదులాగుంది. నువ్వు కామ్గా ఉండు అని అన్నది. అయమ్మీ, నేను పక్క పక్కనే కూర్చుంటే.
ఆయనకైతే వెంకీకి, ఏమి యూనిఫామ్ వేసుకురాలేదంటే, అవును నిన్న ఇన్ని రోజులు ఈ రోజు. ఫ్రైడే ఈ రోజు వేసుకున్నామని ఈ రోజు కూడా వేసుకొచ్చుకున్నాం. మీరు రాలేదని ఆ. చించే అసలు ఖచ్చితంగా చించేవాడు.
మాములుగానే బాగాలేక రాలేదంటేనే చించుతుండు ఇంకా మీరు రారేదు ఎందుకు అండీ అని రాడనీ నువ్వు ఎటుకుంటావు తమాషాలు చేస్తున్నావు అంటా నిమీద వెంకీ వంద రెట్లు నయమే మేమింకా వంద రెట్లు నయమే నేను అమోన్న ఒకసారి అన్న సార్ మీరు లేకపోయసరికి మాకు పిచ్చి పడుతుంది అంటే నవ్వుతుండు అవునాయంట నిజం ఇప్పుడు చాలా రె ఇచ్చిపోయి మళ్ళ గ ఇచ్చే తట్టుండవే మీడు ఫ్యాకల్టీకి వచ్చ వచ్చిన వీడి ఇన్ఛార్జ్ గా వచ్చింది వీడి మారడం మా తల్లా వీడ ఎప్పుడు మారిపోతాడు ఏం పాడు
చె నా బట్టి ఎప్పుడు పోయస వస్తుడు ఆ ఎక్ ఎక్ కూర్చున్నాడు బాగా
ఎతి గుర్ అమ్మాయి ఎడతారు ఏమి ఈరో జు చూపించింది మేమ్ వాడ మడి ఎంత అందుకే మేమ్మల్ళ భారీ రోజులు వెళ్ళిపోయింది అకే మనాకప్ప
వీడింత టాచర్ చేసి
శ అడిష్ నయల్ మ సా అడిష్ నయల్ వ అర్థమ ఇల్ వాడకి చిన్న కోపం వస్తే అదింగా ఏమిగా ఉక్క చదుకు వక్ బిహేవ్ చేస్తున కామ్ వస్త మ నస్త
ఆ పిల్లోడు ఇ పెడుతుటుస్తుడి ఇ అనుకుంటా షర్టు బచ్చులు వాడు అ తీస్తుంటాడు కాగానీ
ఆ అ తనీవడు అర్థమైంది ఏమి వదిలేయడంలో తప్పులేదు నాని
ఊ
మొన్నా నా నాకు బూతులు మీర్ అయితే రావాల్సొస్తుందే మీక్ పా